హలో బాన్నావా
ఆ బాన్నా వినిపిస్తుందా
వినిపిస్తుంది నేను
హా వినిపిస్తుంది
ఏం చేస్తున్నావ్
ఏం లేదు మా ఇంట్లో బాబు ఉన్నాడు అయితే ఆడుకుంటున్నా
ఏమాట
ఏం లేదు అది ఇది తినేది తెస్తున్నా అయితే తీసేసి స్తున్నా ఇంతసేపు ఆ వాటర్ వచ్చినయి తే వాటర్ తోటి పైప్ పట్టుకుని ఇద్దరం ఆడుకున్నాం. మ్మ్
తనా బోలాటలా
ఇహ్ హి హి ఇంక చిన్నోడు బాగా చిన్నోడు
అయ్యో బోలాట ఆడే అంత కూడా లేడా
అంటే అడుస్తడు కానీ ఆ ఇంకా అవి ప్పలె ఆ అహ్ ఆ గేమ్స్ ఇంక జెప్పలే చిన్నచిన్నగా
ఆ ఏహే నడిచేటోళ్ళు కూడా ఆడుకుంటలేరా ఇప్పుడు మా పక్కన ఒక ఏంటి ఫిఫ్టీన్ మంత్స్ పాప ఉంటది.
ఆ అ
ఆమె ఇగ ఆడితే స్టవ్ పెట్టుకుంటే ఆడుకుంటది ఆమెనామెనే
అవునా రైనీ సీజన్ స్టార్ట్ అయిందిగా
అవునవును స్టార్ట్ అయ్యింది.
అస్తున్నదా మీ వైపు?
మస్తు ఇంక మొన్న ఒక ఒక టూ డేస్ బ్యాక్ బడింది గాని ఇగ మళ్ళీ లేదు ఉడుకుతుంది.
ఆఫ్టర్నూన్ అంతా మధ్యాహ్నము ఎండగొడుతుంది సాయంత్రం అయితే వస్త్ స్తుంది మాకు
అవును
నిన్నా వచ్చింది మొన్న ఒక రోజు రాలే గాని ఒక త్రీ ఫోరూ
అవును నాకు ఒక టూ వన్ టూ డేస్ బిఫోర్ వచ్చిందంటే ఇగ బాగా బడింది. ఇంట్లో ఉంటే మొత్ త్తం వేడంత బయటకు వచ్చేంత పడింది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ ఓకే గానీ ఆఫ్ నూను ఈవినింగ్ చెమ్టలిగ స్వెట్టు
పర్షం అచ్చినా కూడ అట్లనే ఏ అయితది
ఒక్క కంటిన్యూగా టూ డేస్ త్రీ డేస్ పడితే చల్లగుంటది
ఇది జూన్డ్ గదా ఆ ఎండ సగం ఉం టది వర్షం సగం సగం ఉంటయి
అవును
ఆ ఇంక ఈ జూన్ సిక్స్త్ మంత్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో సి ఆ సిక్స్ మంత్స్ అయిపోయినాయి ఇంక స్ క్స్ మన్సున్నయి ఆల్రెడీ హాఫ్ ఇయర్ అయిపోయింది.
హాఫ్ ఇయర్ ఇంత తొందర అయిపోయిందా అని అనిపిస్తుంది నాకైత్ తె అసలు ఒ అసల్ డేస్ అయితే వట్
ఇట్లా ఉంటది అంటే ఆ సంగ్ ఉగాది సంక్రాంతి ఇట్లా ఉంటది. సెకండ్ హాఫ్ ఇయర్ ఎట్లా ఉంటదంటే వినాయక చవితి, బత్ కమ్మ, దసరా, థర్టీ ఫస్ట్ ఈ సెకండ్ హాఫ్ ఇయర్ బావుంట్ ఎంజాయబుల్ గా
ఇష్టమా వినాయక చవితి?
ఆ వినాయక చవితీ మీరు ఇంట్లో పెట్టుకుంటరా?
ఆ నేన్ మేమ్ బెట్టుకుంటం వినాయక చవితి ఒకవేళ ఎపుడు ఇప్పటికీ ఆ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఐతుంది.
ఊహు!
ఉమ్ పెట్టుకోరా ఉమ్ మీర్ చిన్నదిే పెట్టుకుంటాం ఎ చిన్నది పెట్టు కుంటాం వీళ్ళైతే నైన్ డేస్ పెడతా వీళ్ళు కాకపోతే ఒక ఫైవ్ డేస్ అన్న త్రీ డేస్ ఉంచి అక్కడ పెట్టేస్తాం టెంపుల్లో ఇచ్చేస్తాం కానీ అళ్లు చేసుకుంటార్ ఆ మా ఇంటింటి పక్కనే గ్రౌండ్ ఉంటుది అందులో పెడతారు
ఆహా
ఇక ఈవినింగ్ అయింద మార్నింగ్ వీల్లు కాదు కానీ పి ఈవినింగ్ అయిందంటే వెళ్తాం ఇగ
అవునా ఈవినింగ్ గేమ్స్ ఉంటాయి భజన ఉంటది పిల్లలందరుూ ఇక స్కూల్కిి పోయి అచ్చినంక వాళ్ళకి ఏమేమో గేమ్స్ పెడతరిగా మాకు మా ఫ్రెండ్స్ మేము కాలేజ్ టైమ్ లో ఏం చేసిారు తెలుసా అంటే లెవెన్ డేస్ ఇట్లా ఒక్కొక్క కాడ ఒక్కొక్కటి ఉంటది కదా అన్నదానం
ఆ
అన్న ప్రసాదం అయితే ఒక గ్రూప్ క్రియేట్ చేసి్రారు వాట్సాప్ లో క్రియేట్ చేసి ఈ రోజు అన్నదానం ఇక్కడ ఉంది అని అంటే ఒకరు వెడతారు అందరుూ అక్కడికి పోతారు నెక్స్ట్ డే కో ఎవరి దగ్గర అయితే ఉంటందో వాళ్ళు పెడతారు అందరు ఒక గ్రూపే క్రియేట్ చేసి ఎక్కడ అన్నదనంంటే అక్కడ పోయేటోళు టిఫిన్ తీసుకచ్చేటోళ్ళు కాదు
అవును కొన్ని కొన్ని ప్లేస్ల నైట్ టిఫిన్స్ కూడా పెడతారు
అవును అంటే కాలేజ్ గల్స్ కి టిఫిన్ తీసుకురావాలి కదా ఆ నైన్ డేస్ వాళ్ళకి ఇవే మొత్తం ఎక్కడ పెడతే అక్కడ పోవుడు దానికోసం సపరేట్ గా గ్రూప్ కూడా క్రియేట్ చేసాము ఫుల్ నవ్వుకున్నాం మేమైతే
అంటే పాపం బ్యాస్ అట్ల స్ొంత ఇబ్బంది అయితది కదా ఉ వాన్ వంట వేసుకోవడం ఇబ్బంది అయితది కదా అని
ఆ ఇంట్లో నుండి కూడా ఎవరు టిఫిన్ మోసుకొస్తారని
ఉ
ఏ ఎక్కడ ఉంటే అక్కడ ఈ రోజు మా కాలనీలో ఉంది ఇక్కడ ఈ రోజు బజార్ ఏరియాలో ఉంది అనిబడి మిగిలిన వాళ్ళ అందరూ అయ మా క్లాసే ఖాళీ అయ్యేది
అహ
గర్ల్స్ ఈగ పోకపోయేటోలు గాని బాయ్స్ అయితే పోయేటోళ్ళు
ఎందుకు ఆ దేవుని దగ్గర ఏమనరు
ఆ ఏమనర్లే అందరు ఇయ్యో పెట్టేదే అట్లా కదా ఆ దేవుడికి ఏమేమి నైవేద్యాలు చేసేదాన్నివి మరి
నేనా నేను ఉండ్రాలు చేసేదాన్ని పులిహోర సేమియా
అంటే డైలీ ఒకటి ఆ
కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ చేయాలి వీలు కాకపోతే ఫ్రూట్స్
ఆహా
ఫ్రూట్స్ పెట్టేవాళ్ళం
ఉ అవునా మేము అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లా స్కూల్ కి వెళ్ళే టైం లో ఆ మే మట్టి తోటి అట్లా తయారు చేసి అట్లా త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉంచి ఇట్లా తీసుకపోయేదాని టెంపుల్ దగ్గర దేవులు పెడితే లేకపోతే ఇంకో మా దగ్గర కొన్ని ప్లేసెస్ లో విగ్రహాలు పంపిణీ చేస్తు టొల్ అన్నట్టు ఫ్రీగా చిన్నవి మ టివి అంటే ఏమి ఇట్ల కాకుండా మట్టి విగ్రహాలే పంపిణీ చేస్తే అప్పుడు ఒకసారి తెచ్చుకున్నా ఇట్లా టూ త్రీ టైమ్స్ ఏమో ఇట్లా చిన్నగా ఉన్నప్పుడే చేసుకున్నాం ఈ మధ్య అసలు అంటే ఈ మేము ఇంట్లో పెట్టట్లేదు అన్నట్టు
ఇక ఒక్కసారి పెట్టుకున్నామంటే ఇంట్లో మ్ ఆ ఎప్పుడు పెట్టుకోవాల్సిందే మేము ఎప్పుడైనా నేను మట్టి విగ్రహం తీసుకురమ్మంటే ఆ ఏంటి కలర్ఫుల్ వినాయకుడిని తీసుకొస్తే నేను వద్దంటే వినడు ఎందుక ంటే ఇయర్ లో వన్స్ వస్తుది మట్టి వినాయకుడు పెడితే అంత షో అనిపియది ఎందుకు కలర్ఫుల్ వినాయక ఇప్పుడు అంతేనే షో అనిపిస్తుంది కానీ కానీ ఈకో ఫ్రెండ్లీ అయితేనే బెస్ట్ కదా
అవును
మ్
ఇప్పుడు అంటే గవర్నమెంట్ నుండి అసలు రూల్ రావాలి అందరూ మట్టి వినయి కుడ్నె యూజ్ చేయాలని ఇప్పుడు ఏంటి దంటే అంత పెద్ద ఖైర బాద్ వినాయకుడు అది మట్టి తోచేస్తే మిగిలినోళ్ళు అందరూ కొంచెం చేంజ్ అయితరు ఆణే
స్టార్ట్ చేసిరి గావచ్చు వన్ మంత్ బిఫోర్ స్టార్ట్ చేసి
స్టార్ట్ చేస్తారు అవును ఇయర్లీ ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ ఇయర్ ఇయర్లీ ఇంచు ఇంచు తగ్గుకుంటూ పోతది అన్నట్టు
ఆ ఇయర్ ఇయర్ కి ఇ కొంచెం ఒకవన్న ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్న ఇయరి ఇయరికి త తగ్గించద్దు పెంచుకుంటేనే వెళ్ళాలి
ఇది హైదరాబాద్ పెంచిరు లాస్ట్ సిక్స్టీ యొ సిక్స్టీ ఫైవ్ ఎంతో చేసిరు యా సిక్స్టీ ఫైవ్ నుండి మళ్ళీ తగ్గువ చేసుకుంటు ఉంయుంటరు ఎన్నో ఇయర్స్ ఎప్పుడో ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఇంచు అంతనే చేసిరంట అప్పు ప్ప నుండి సిక్స్టీ ఇయర్స్ వరుకు పెంచిరి ఇట్లా మన సిక్స్టీ నుంచి కిందికి దించుకుంటే కొంచెం కొంచెం వస్తున్నారు
కానీ వినాయకుడు చవితి అన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది నైన్ డేస్ ఉండి ఉండి తర్వాత న నిమజ్జనం రోజు నిమజ్జనం రోజు ఎందుకో బాధ అనిపిస్తుంది కదా
ఉ అవును
ఈ డ్యాన్స్ యేస్తారండి నిమజ్జనం రోజు మీ సైడు
ఆ చేస్తారు కానీ బానే ఉంటది కాగాని ఈ బాయ్స్ కొందరు ఇట్ల తాగి అట్లా చేయొద్దు నైన్ డేస్ మంచిగానే పూజ చేస్తారు ఆ రోజు తాగి దేవుని మీదనే కూర్చుంటరు కాళ్లు వేస్తారు
తాగుతనే వాళ్ళకి ఎందుకో అసలు తాగొద్దు
దేవుడి మీదనే కాలు వేస్తారు ఆటు ఇట్టు కూర్చొని
దే మాకు డ్రెస్ కోడ్ ఉంటుందా
అవునవును డ్రెస్ కోడ్ ఉంటది కోలాటాలు ఉంటాయి
ఆ ఇయ్యో స్టాప్ నాన్ చేసినా అంటే ఆ లడ్డుమా దగ్గర లడ్డూ ఉన్ ఉంటది ఏంటి హుండి ఉంటది కలశం ఉంటది ఇంకా వినాయకుడి మీద
ఊ లక్కకి డ్రా పెటిరు బైక్
బైక్ కదా అవునవును మాకు ఇక్కడేమో గేమ్స్ పెడతుారులాలా కిరాలు పెడితే బాగుం అసలు లక్కీ డ్రా అడగాలి
హండ్రెడ్ రూపీస్ లేకపోతే ఫిఫ్టీ రుపీసు ఒకసారి హండ్రెడ్ రూపీస్ ది పెట్టిర్రు హండ్రెడ్ రూపీసి చ్చి మన నేమ్ రాయిచ్చు కోవాలి ఎవరికి ఎళ్తే వాళ్ళ బుల్లె బైక్ ఉమ్ ఇట్లా బావుంటాయి
ఔనా నేను
అంతే ఇష్టం ఉండాలె వినాయకు అనుగ్రహం ఉండా
ఎవరికో ఒకరికి వస్తది అది కాని వాళ్ళకి లక్కి ఎన్ని ఎంతయితే అంతే దా కన్నా ఇంకా ఎక్కువనే వస్తే వాళ్ళకి మనీ
ఉమ్ అవును ఇప్పుడు నైన్ డేస్ తిన్నాంక నైన్త్ డేగా ఉండాలి లెవెంత్ డే ఆర్ నైన్ త్ డే పొయిదంక మొత్తం ఇగా ఖాళీ అయితది అందరూ కలిసినోళ్ళు ఇన్ని రోజులు కూర్చున్నోళ్ళు అక్కడ దేవుడి ముంగట అందరూ ఎవ్వరు ఉండరు ఇట్లా వెళ్తి
టు గటూ అంతా ఎంటీ ఎంటీగ కనిపిస్తది అంత నైన్ డేస్ సందడిని ఈవినింగ్ అయిందంటే అసలు సందట్ టెన్ లెవెన్ టువెల్వ్ అయినా ఎస్ట్ స్కూల్ ఉన్నా కాలేజ్ ఉన్నా ఎన్నున్నా
తరు అంటే స్కూళ్లకు అట్లా ఇట్లా
మార్నింగ్ కన్నా నైట్ ఎక్కువ అటెండ్ ఐతారు అన్నదానం అన్ కన్నా ఏంటిది ఇంకే దీపారాధన చేస్తం
అవునా
పం నా ఏంటి పిండి దీపాలతోని వచ్చి మంచిగా అనిపిస్తది అసలు నైన్ డేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్ క్కటి వినాయకుడు
ఉమ్ అవును గల్లీక గణష్ ప్రతీ గల్లికు ఉంటది
గల్లి గల్లీకి ఇప్పుడు అంతకు ముందు ఎప్పుడో ఒక కాలనీకి ఒక్క వినాయకుడుని పెట్టేటోళ్ళు ఇప్పుడు ఏంటి గల్లి గల్లీ కి ఈ గల్లీలో ఉందనుకో మళ్ళీ నెక్స్ట్ గల్లీల్లో కూడ పెట్టుకుంటున్నారు
ఊమ్ హలో
ఆ హలో హలో
ఊ భలే అనిపిస్తది కదా
అవును ఆ నైన్ డేసు చాలా బావుంటది
ఊ ఎంజాయ్ చేస్తావు కదా నువ్వు కూడా
అవునవును ఆ కోలాటాలు ఆడడు గానీ ఆ అక్కడ కూర్చొని ఇంకా ఏమేమో చిన్న గేమ్స్ కూడా పెడతారు
మ్యూజికల్ చెయిరు చిన్న పిల్లలకు అయితే మ్యూజికల్ చెయిరు పెద్దవాళ్ళకి ఇంకొకటి స్పూన్ లెమను ఊ ఇంక కొన్ని కొన్ని గేమ్స్ పెడతారు
ఊ చంద్రుడిని చూడొద్దు అంటారు ఫస్ట్ డే
చిరు ఫస్ట్ డే రోజు చూడొద్దు
ఊహూ
చూస్తే మాత్రం ఎవరైనా తిడతరు అని ఒకటి ఉండేది
నీలాపనిందరు వడతయ్
ఎప్పుడైనా చూసినావా చంద్రుణ్ణి
చూడ్లే చూడ్లే ఆ రోజు
నేను ఒకసారి చూసినాను కానీ నాకు ఏం కాలే సడన్ గా అసలు చూడాలని చూడలేదు
ఆ
ఇట్లా డైరెక్ట్ అది ఈవినింగ్ టైం నై నైట్ టైంలనే కావచ్చు ఇట్లా చూసాను
మ్
ఫుల్ టెన్షన్ పడ్డా మా ఫ్రెండ్ ఉంది పక్కనే ఎవరైన ఏమన్న అంటారు కావచ్చు తిడితేరే తి తరు తీడుతారు తిడుతరు అన్నది కని నన్ను ఎవ్వరు ఏం అనలే
ఆ రోజేం కాదు చూసిన రోజు ఏం కాదు ఆ ఇయర్ మొత్ త్తముంలో ఏప్పుడో ఒకసారి నువ్వు చెయ్యని తప్పుకు ఆహ అవును వినాయక చవితి రోజు చూడద్దు కానీ నింద మాత్రం ఆ ఇయర్ లో ఎప్పుడైనా ఒకసారి పడుతది అంటారు
సరే ఓకే మరి బాయ్ మరి అసలే ఈ కాల్స్ కనెక్ట్ అ